హలో
హాయ్
హాయ్
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీ
తిన్నారా
తిన్లే ఇంకా మీరు తిన్నారా
తిన్నాను
ఏం కర్రీ మీది
పప్పుచారు
పప్పుచార
హా
ఇంకా మీ గురించెల్లి చెప్పండి
నా గురించి ఏముంది నాకు నా ఫ్రెండ్స్ తో ఉండడం కజిన్స్ తో ఉండడం ఇష్టం
హు
మీకే మిష్టం
నాకు టైం పాస్ చేయడం ఇష్టం అంటే ఓ ఎలోన్
ఒంటరిగాన
ఆ
మీకు ఫ్రెండ్స్ కజిన్స్ అలా ఎవ్వరు లేర
లేరు
లేరా
ఉ హు
ఓహో అలా ఎలా ఫ్రెండ్స్ కజిన్స్ ఎవరు లేకుండా ఉండడం
చెప్పాను కదా సింగిల్ గా సోలోగా ఉండే ఇష్టమ్
అంటే మీరెవరితోటి కలవరా లేపోతే ఎవరు మీతోటి కలవరా
మాతోడు అందరు కలిస్తారు కాని మేము ఎవాళ్లతోటి కలవం నాకు అంతా కొంచెం ధాన్ని ఏమంటారు
ఇన్ చోవచ్చా
అని లేదు నాకు కొంచెం కొన్ని నచ్చాయి అంటే అందరూ నాతోటి ఉండాలి అనుకుంట న్నేను అట్లా ఆ మెంటాలిటీ
ఓకే ఓకే
హు ఇంకా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
నా ఫేవరెట్ ఫుడ్ చికెన్
ఓ చికెన్ మీకు వంట చేసుడొచ్చా
నేను కుకింగ్ లో స్పెషలిస్టును చాలా మంచిగా చేస్తాం
ఓ ఎప్పుడు అన్న తిన్నారా మీరు వండింది మీరు
తిన్నాను నా వంట చాలా మంది తిని చాలా అప్రిసియేషన్ వచ్చింది
ఉ మరి మాకు ఎప్పుడు వడ్డిస్తారు
ఎప్పుడైనా మీరు మా సైడ్ వస్తే రండి పెడతాను
యూకే
అహా
ఇంకేంటి విశేషాలు న్యూస్ రిపోర్ట్
ఇంకా చెప్పాలి మీకు ఫేవరెట్ కర్రీ ఏంటి
ఉహు ఊ హు
ఇంకే నాది కూడా చికెనే అనుకోండి ఇంకేంది అమే కు కొన్ని నచ్చేటివి ఉంటే ఆమె టేస్ట్ బట్టి ఇగ
ఆహా వెజిటేబుల్స్ లో ఏది ఫేవరెట్
వెజిటేబుల్ లో పక్కా అంటే ఏది లేదు హు సడన్గా గుర్తుకు రావు ఇలా
ఆమె కే ఏది
హలో
అహా
హు ఉన్నారా
అవునా
హు మీకు ఏ ప్లేసెస్ అంటే ఇష్టం
నాకు అ వాటర్ ఫాల్స్ బీచెస్ అట్లాంటి ప్లేసెస్ అంటే ఇష్టం
ఆహా మీకు ఎట్లాంటి ప్లేసెస్ ఇష్టం
సేమ్ కానీ కొంచెం డిఫరెంట్
ఏంట ఆ డిఫరెన్స్
నైట్ రైడ్స్ వ్యూ
ఓకే ఓకే
ఉహు ఉహు మీ ఫ్రెండ్స్ గురించెల్లీ మీ కాలేజ్ గురించేల్లీ చెప్పండి ఇష్ అంటే మీకు వాళ్ళతో ఉండుడంటే ఇష్టంగా
అహ నా ఫ్రెండ్స్ తో అయితే మంచి టైం పాస్ అవుతది
ఊమ్
అందరం కలిస్తే మంచిగా ఎటన్న బయటికి ట్రిప్ సేస్తాం ఆ మేము కుకింగ్ జేసుకొని తింటాం అలా అలా అండ్ అందరు స్తరు రోస్ట్ చేస్తారు అలా
ఊమ్
కజిన్స్ తోటి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వైబ్ అసలు
మీ కజిన్స్ మీతోటె ఉంటరా
ఆ లేదు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఒస్తరు
ఉమ్ అప్పుడు ఇల్లాయితరా
ఆ ఫుల్గా ఆ కలిసిన అ ఒక్కసారి నెక్స్ట్ కలిసే వరకు ఆ మెమరీస్ అన్ని అలా ఉండిపోతయి
ఉహ్ హ్ ఫోన్లు రికార్డ్ ఏసుకుని పెట్టుకుంటరా
లేదు మనసులో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాం ఉహ్ హ్
కే ఇంకా
ఎందుకు నవుతున్నారు అంతగనం
ఏ ఫోన్ జోకేష్ణం నవిల్లు అట్లా ఆ అ మీరు నవ్వుతలేరా
నేను నవ్వట్లేదు మా కజిన్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కుంటారు
అంటే ఎంతమంది ఉన్నారు మీకు కసీన్స్
మేము టెన్ మెంబర్స్ అందరం కనీ క్లోజ్ గా ఉండేదయితే మేము సెవెన్ మెంబర్స్
ఊమ్
అంటే సెవెన్ మెంబర్స్ సిమిలర్ ఏజ్ లో ఉంటాం ఆల్మోస్ట్
ఏ టైప్
అందరూ అందరు ఫన్నియే కానీ ఎవరీ టైప్ ఆఫ్ జోక్స్ వాళ్ళకుంటయ్
ఊమ్
అందరితో గూడా మంచి వైబొస్తది అండ్ స్పెషలీ నీనైతే ప్రతి ఒక్కరితో అంటే ఎక్కువ క్లోజ్ ఉం ఉంటాం
ఊమ్
సో అట్లా నాతోటి ఎక్కువ జోక్స్ అవుతాయి అంటే నన్ను రోస్ చేయడం నన్ను ఏడ్పించడం ఇట్లాంటివి చేస్తా ఉంటారు అమ్ నన్ను అందరు జేస్తరు ఆల్మోస్ట్
క జేస
ఎక్కువ అంటే ఒక్క అతను ఉన్నాడు అతన్ జేస్తాడు
ఉమ్ ఇంకా
ఫుల్ ఫన్నీ ఫన్నీ జోక్స్ వేస్తాడు మా ఫ్యామిలీ ఏముంది
పుల్ ఫుల్ పాన్ని పాన్ని ఎవరు చేస్తారుజు ఆ
జోక్స్ అంటే మా పెద్ద మా వాళ్ళ కొడుకు చేస్తాడు
ఆ
నాతోటి ఎక్కువ ఫన్నీ చేసేదైయితే మా మామయ్య వాళ్ళ కొడుకు మా కజిన్స్ లో వాళ్ళ ఇద్దరి నేమ్స్ కూడా సి సేమ్
ఓకే నేను అడిగింది ఒక విషయం మీరు చెప్పేది ఒక విషయం మీ ఫ్యామిలీ చిల్ ఉంటారా మీ ఫ్యామిలీ చిల్ ఉంటారా లేకపోతే స్టిక్ ఉంటారా అని అడిగా
చిల్ చిల్ ఫ్యామిలీ యే
హూ అన్ని వైప్స్ ఎంజాయ్ చేస్తారంట
హా
మ్మ్ మ్మ్ ఇంకా
మీరు చెప్పండి మీ గురించి మీరు ఏం చేస్తూ ఉంటారు
ఏం లేదు నాకు చెప్పాను కదా ఒక్కనే ఉండడం అంటే ఇష్టం అని
ఒక్కరే వే ఏం ఏం చేస్తాం
సే స సల్
ఏం చేస్తారు
ఫో ఫోన్ టైం
ఫోన్ చూస్తారు ఫోన్ లో ఏం చూస్తారు
ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ చాటింగ్ అంతే ఈ రొండే ఎక్కువ
ఎట్లాంటి కంటెంట్ చూస్తారు ఎక్కువ
మాకాన్ని కొంచెం వేరే వేరే రీల్స్ వస్తాయి అవి మీకు చెప్పలేను అట్లాంటి రీల్స్ వస్తాయి
కొంచెం ఫన్నీ ఫన్నీ కొంచెం రస్ రెస్పాన్సిబిలిటీ కొంచెం లైఫ్ గురించి వెళ్ళి కొంచెం వేరే కొన్ని ఇంకన్ని వేరే వస్తాయి అట్లా అట్లా వస్తాయి
ఓకే ఓకే
హ ఓషట్ ఇంకా
మీకు ఇన్స్టాగ్రామ్ లో ఎవ్వరు ఎక్కువ ఫేవరెట్ అంటే ఆ క్రియేటర్స్ లో
అ వాళ్ళ అప్పుడు మన నచ్చుతారు మళ్ళా కొన్ని రోజుల తరువాత నచ్చారు చెప్పగా నా మెంటాలిటీ కొంచెం వేరే ఉంటది
హా మీకు ఒక్కరు కూడా ఫ్రెండ్ లాగా ఎవరు లేరాా
ఉన్నారు కానీ నేను ఎక్కువ క్లోజ్ ఎవల్తోను ఉండ నాకి మజ్జ చిత్రం చాలా మంచి మంచి నేర్పిస్తుంది కొలి లెసెన్స్ నేర్చుకుంటాన
అబ్బబ్బో సరే ఆ క్లోస్ కా ఫ్రెండ్ ఎవరు అంటే గర్ల్ ఆ బాయ్ ఆ ఎవరు
బాయ్స్ ఉన్నారు ఒక గల్ ఉంది
ఓ
మ్
వాళ్ళలో మీకు ఎక్కువ ఎవరు ఎవరెక్కువ క్లోజ్ ఎక్కువ ఇష్టం లాగా
మ్ ఉమ్
ఆ గర్ల్ అయినా బాయ్స్ లో మీకు ఎవరు ఎక్కువ క్లోజ్ ఎవరు ఎక్కువ ఇష్టం
ఇది సస్పెన్స్ మీరు మళ్ళ ఎప్పుడైన చేస్తే చెప్తా అవాల మనకు కనెక్ట్ అయితే కాల్
ఇప్పుడు చెప్పొచ్చు కదా
ఇప్పుడు మా టైం అయిపోయింది కొంచెం మా మమ్మి పిలుస్తుంది
సరే సరే మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది
ఓకే సేమ్ టూ యు మీరు మళ్ళా మనం ఈ కాల్లో మళ్ళా కలిస్తే వీ కెన్ షేర్ ఎనీథింగ్
ఓకే బాయ్
బాయ్